హలో బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఉమ్ బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఖాళీనే ఉన్నం మీరేం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఇప్పుడే బోం చేసి కూర్చున్నాను
అవునా ఆ తిన్నం
ఉమ్ ఏం భోం చేశారు
పప్పు అన్నం మీరేం తిన్నారు
నేను అంతే అండి సాంబారు అన్నం తిన్న
అవునా త్వరలోనే పండుగ ఉంది కదా ఉగాది అందుకోసం అని చెప్పి ఈ ఇళ్ళంతా శుభ్రపరిచినాము ఆ పని ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది ఈ రోజు తినడం
అవునా
ఊ మ్
కానీ మన దగ్గర
ఉగాదికి మనం ఇల్లుని శుభ్రం చేసుకుంటాము కానీ కొన్ని రాష్ట్రాలు లో సంక్రాంతికి చేసుకుంటారు మీకు తెలుసా విషయం
అవును అవును తెలుసు ఉగాదిని ఇల్లు క్లీన్ ఇల్లు క్లీన్ చేసే అదే ఒక పెద్ద పని లాగా పెట్టుకొని చేస్తాము కానీ ఆ ఫెస్టివల్ ని అంత ఎంజాయ్ చేస్తూ అంత ఎక్కువ సెలబ్రేట్ చేసుకోలేము వన్ డే ఫెస్టివల్ కాబట్టి అదే సంక్రాంతి అయితే మూడు రోజులు కాబ బట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఆ ఫెస్టివల్ ని
నిజమే చుట్టాలందరూ ఇంటికి వస్తారు అది కాక మూడు రోజులు పండుగ
అవును మన రాష్ట్రంలో మన సైడ్ ఒకటే ఈ ఫెస్టివల్ కి ఇల్లునంతా శుభ్రపరుచుకుంటారు కానీ కొన్ని రాష్ట్రాల్లో వచ్చేసి సంక్రాంతికే వాళ్ళకి అదే ఒక పెద్ద ఫెస్టివల్ లాగా ఆ ఫెస్టివల్ కి వాళ్ళు ఇల్లంతా క్లీన్ చేసుకొని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు
హుమ్ నిజమే
మ్ నువ్ ఎప్పుడు నువ్వు ఎప్పుడైనా గోదావరి జిల్లాకి వెళ్ళినావ అక్కడ బాగా సంక్రాంతి ఫెస్టివల్ ని బాగా జరుపుకుంటారు
నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ మా స్నేహితులు అక్కడ ఉన్నారు వారు ఎప్పుడు పిలుస్తూ ఉంటారు ఒక్కసారి అయినా రండి అని చెప్పి
నాకి ఆ ఛాన్స్ ఎప్పుడూ రాలేదు మనకి అక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు ఒకవేళ ఆ ఛాన్స్ వస్ వచ్చింటే నేను వెళ్ళుండేదాన్ని
ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ఏగా అందరం కలిసి ఒకసారి నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో మనం వెళ్దాం
ఓకే డెఫినెట్ గా
మా ఫ్రెండ్ చెప్తూ ఉంటారు అక్కడ కోడి పందాలు ప్యాకాట ఎద్దుల పందాలు
అవునవును అవును
చాలా ఆటలు ఆడుతా ఉంటారు డబ్బులు కు
ఈ ఈ పండుగని మూడు రోజులుగా జరుపుకుంటారు కదా మొదటి రోజు భోగిలాగా రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ లాగా
మ్ నిజమే
నాకు తెలిసి మొద ప్రతి రోజు ఇట్లా కోడి పందాలు ఇవన్నీ పెడతారనుకుంటున్నా
ఆ అవును అంతేకాక ఈ ఈ పండక్కి
భోగి రోజు మార్నింగ్ పొద్దున్నే లేస్తానే తెల్లవారుజామునే భోగి మంటలు వేస్ కొని ఫ్యామిలీ అంతా కలిసి అక్కడ కూర్చొని
ఆ అవును అంతేకాక కొన్ని ఊ ఇళ్లల్లో అయితే ఇది అయిపోయిన తర్వాత సద్దే రొట్లు సర్ ఆ లైక్ నువ్వుండలు సున్నుండలు మురుకులు చెక్లాలు ఇలాంటివన్నీ వంటలు చేస్తారు
అవును అవును అవును ఇంకా కనుమ రోజు అయితే కన్ఫామ్ గా అందరూ చికెన్ మటన్ ఆ అందులోకి కలర్ రైసులు అలసందలతో చేసిన వడలు తిన్నారా ఎప్పుడైనా మీరు
మ్ తిన్నామండి మీరు
ఆ నేను కూడా తిన్నాను అవి చాలా బాగుంటాయి
మ్ నాకు కూడా చాలా ఇష్టమైన అలసంద వడలు
అయినా తెలుగువారు అంటేనే పిండి వంటలు ఎక్కువ చేస్తారు అందులోనూ సంక్రాంతి ఫెస్టివల్ కంటే ఇంకా బాగా చేస్తారు
నిజమే స
ఫెస్టివల్ కి ఎప్పుడైనా నువ్వు సంక్రాంతి పండుగకి ఎప్పుడైనా ముగ్గు వేసావా కలర్లతో
నేను నాకు వేయడం రాదు కానీ మా అమ్మ మా అమ్మగారు వేస్తున్నప్పుడు నేను సాయం చూసాను కలర్ వేయడం
అవునా నాకి కి వేయడం వచ్చు ఆ నేను చాలా బాగా వేస్తా ఆ రంగురంగులకి కలర్స్ తో ముగ్గు
వయ అంటే గుర్తొచ్చింది మా ఊర్లో సంక్రాంతి పండక్కు కొన్ని పోటీలు పెడతారు ఆ గోద సైడ్ జరుపుకున్నంత కాకపోయినా ఏదో మా ఊర్లో బాగానే జరుపుకో
అవునవును మాఊర్లో మా ఊర్లో కూడా కోడి పందాలు పోటీలు పెడతారు అలా అలాగే ఇగ ఇ ముగ్గులు పోటీలు కూడా పెట్ట
మ్ ఆ మా ఊర్లో కూడా ముగ్గులు పోటీలు ఉట్ ఉట్టి కొట్టడం అలాగే చిన్న చిన్న పిల్లలు ఉన్న చిన్న పిల్లలకి అందరికి ఆటలు అంటే మనకి మీకు గుర్తుందా స్కూల్లో మనకు గేమ్స్ పెట్ట స్కూల్ అన్యూవల్ డేకి
అవున అవునువును ఆ అవును అలాగే గేమ్స్ కూడా పెడతారు
మా కూడా ఇలాగ ఇక్కడ మా ఊర్లో కూడా ఇలా జరుగుం
అలాగే ఆ ఇంకొకటి ఏం చేస్తారంటే సంక్రాంతి పండుగకి కలర్ ముగ్గు వేసిన తర్వాత అంద్ ముగ్గు మీద గొబ్బెమ్మ అని చెప్పి పెడతారు అవి ఎందుకు పెడతారో తెలుసా మీకు
అది ఎందుకు పెడతారో తెలిదు కాని గొబ్బెమ్మలు అయితే పెడతారు దానిపైన ఉది గ పండ్లు పువ్వులు అలాగా పెడతారు
అవునవును నాకు కూడా అంత పెద్దగా ఏం తెలీదు కానీ అవి ఎందుకు పెడతారు అనేసి ఆ గొబ్బెమ్మల్ని మనం ఒక గౌరమ్మ లక్ష్మీదేవి లాగా పూజిస్తారు అని నాకు అదొక పాయింట్ మాత్రమే తెలుసు
నిజమే అది అయితే మాకు తెల్సు కాని ఎందుకు పెడతారని తెలిదు కానీ
ఆ
మూడు రోజులు పెడతారు
ఇంకొకటి ఇంకొకటి తెలుసా నీకండి సంక్రాంతిని ఆ ఎక్కువ రైతుల పండుగ ఎందుకు భావిస్తారు అని
ఆ అది తెలుసు ఎందుకంటే ఆ టైం లోనే మన రైతులు అందరి పండుగ సరి పంట అంతా ఇంటికి వచ్చేసి ఉంటుంది ఆ దాన్ని గౌరవం గౌరవిస్తూ మనం ఆ పం
ని జరుపుకుంటాము
కావ్ ఆ టైం లో పం పండంతా ఇంటికి వచ్చింటది కాబట్టి ఆ రైతుల పండుగ అని చెప్పి కూడా అంటూ ఉంటారు సంక్రాంతిని
ఆ నిజమే
ఆ
అంతేకాకా ఆ పండకి అ కొత్త కోడలు కొత్త అల్లుల్లో అందరూ ఇం టికొచ్చి సందడి సందడిగా చిన్న చిన్న పిల్లల అల్లరితో చాలా నిండిపోయి ఉంటుంది కదా
అ
హలో